హలో అండి
ఆ హలో అండి నమస్కారం
మనం ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి మన కాలేజ్ డేస్ గురించి మాట్లాడదాం అండి
ఆ ఓకేనండి డెఫినెట్గా
అంటే కాలేజ్ జీవితం అనేది నాకైతే చాలా హ్యాపీగ అనిపించిందిండి ఎందుకంటే ఫ్రీ ఫ్రెండ్ సర్కిల్ కూడ నాకు మంచి ఫ్రెండ్ సర్కిల్ దొరికింది అంటే ఏ హెల్ప్ అయిన చేసేవాళ్ళు కాలేజ్ లో ఒక ఫ్రెండ్ మంచి ఫ్రెండ్స్ దొరికిందని నేను ఫ్రెండ్స్ బ్యాచ్ దొరికిందని అంటె నేను చెప్తా అండి ఎందుకంటే నాకు దొరికిన ఫ్రెండ్స్ అందరు కూడ చాల మంచి అమ్మాయిలు అండ్ ఏ విషయంలో అయిన నాకు హెల్ప్ చేయడానికి ముందు ఉండేవాళ్ళు సో న కాలేజ్ డేస్ లో ఫ్రెండ్స్ విషయంలో అయితే చాల బాగుండే మళ్ళీ నా స్టడీ విషయంలో కూడ నేను ఒక మంచి క్లెవర్ స్టూడెంట్ అండి అంటె మంచి చదువుకునే కాలేజ్ లో సో అప్పుడు నాకు ఫ్రెండ్స్ చదువు విషయంలో కూడ చాల హెల్ప్ చేశారండి నాకు కాలేజెస్ చదువు వియంలో ఫ్రెండ్షిప్ మిస్ అవ్వడం అయితే బాగుండేది బట్ ఎంటర్టైన్మెంట్ అయితే అంతా మిస్ అయిపోయిన అన్న ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే నేను ఎప్పుడు ఏ పార్టీలో ఏటికి అటెండ్ అవ్వలేదని అనుకుంటాన్న
అవునండి ఇంకా కాలేజీ డేస్ అంటే ఎవరి లైఫ్ లో అయినా కూడా చాలా మెమొరబుల్ ఆ డేస్ అనేది చెప్పొచ్చు అంటే ఇప్పుడు కాలేజీ డేసీస్ సో ఎంతో అంటే ఇప్పుడు మనకు స్వీట్ మెమరీస్ అంటే ఇంకా కాలేజ్ డేస్ లోనే ఉంటాయి ఇక్కడ ఉండవు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము చదువుకునేది చదువుకోవాలి ఎంటర్టైన్మెంట్ అనేది చేయాలి కాకపోతే ఇన్ కేస్ చదివే ఇంపార్టెంట్ అని నే చెప్తానండి ఫస్ట్ ఎడ్యుకషన్ తర్వా కాకపోతే ఇప్పుడున్న మన స్ట్రెస్ ని బ్యాలన్ చేయాలంటే కొంచెం పేమెంట్ కూడా యాడ్ చేయాలి అని బ్యాక్గ్రౌండ్ నైస్ వస్తుంది చెక్ చేసుకోండి
ఆ ఓకే అండి ఇప్పుడు
ఉ ఇప్పుడు కే అలా అని మనకు చాలా ఉంటుంది అయితే నాకు ఏంటి అంటే డిగ్రీలో వచ్చేసి నాది ఉమెన్స్ కాలేజ్ అప్పుడు అప్పుడు ఇంకా ఉమెన్స్ కాలేజ్ అంటే ఎలా ఉంటుందంటే ఫ్రీ ఫ్రీడ ఫ్రీడమ్ అనేస్ అనేది ఎక్ంటుంది అంటే ఇంకా మొత్తం కలిసే కాబట్టి ఏ ఏమైతుంది లే అని అంతా ఉంటుండే కాకపోతే మాద గ్యాంగ్ గ్యాంగ్ గా ఉంటుండే ప్రతిది వెళ్ళాలన్నా మేము ఫంస్ ఒక గ్యాంగ్గా వెళ్ళి అలా అనేది చేసుకుంటే అయితే మాది ఏంటి అంటే మా కాలేజీ డేస్ లో వచ్చేసి అటానమస్ కాలేజ్ అటానమస్ కాలేజీ ఉండడం వల్ల ఏంటి అంటే సెమిస్టర్స్ అనేది చాలా తొందరగా రా అడం అనేది అవుతుంది అయితే ఒక వన్ మంత్ కాలేజీకి వెళ్ళామో లేదో సెకండ్ మంత్ లో వచ్చేసి సెమిస్టర్ అలా ఇలా అనేది ఉంటుండే సో దాన్ని బట్టి మేము ఇంకా ఎక్కువగా సెమిస్టర్ కి ప్రిఫరెన్స్ ఇవ్వడము ఇంకా చదవ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా ఎడ్యుకేషన్ పర్పస్ అనేది ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ చదువుతో పాటు మేము ఎంటర్టైన్మెంట్ అవి ఇవి కూడా బాగా ఎంజా చేసే సవాలమండి
అంటే మా క్లాస్ లో ఏంటంటే అమ్మాయిలు చాలా తక్కువ మంది అండి అబ్బాయిలు ఏమో ఎక్కువ మంది ఉండేవాారు వాళ్ళ ఇక వాళ్ళు ఏంటి ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు మాతో ఉన్న అమ్మాయిలు కూడా ఆల్మోస్ట్ అందరుూ కొంచెం వేరే సైడ్ చర్చులు వల్ల మాదేమో సిటీ కల్చర్ ఇక్కడ వాళ్ళేమో విలేజెస్ డం వల్ల ప్రతి ఎక్కడికి రావాలన్నా నాతో భయపడే వాళ్ళు అమ్మో మేము అట్రాము ఇట్రాము బేకరీకి వెళ్దాం రండి అంటే కూడా ఎవరనా చూస్తే ఏమనుకుంటారు అన్నట్టు చెప్పేవాళ్ళు సో వాళ్ళతో నేను ఎక్కడి కే ప్లాన్ అయ్యలేదు ఒక మూవీకి గానీ రెస్టారెంట్ గానీ ఒక బేకరీకి కూడా వెళ్ళింది లేదు అంతా ఏదో ఒక మాయలు ఉన్నట్టు ఉండేది వాళ్ళు ఎంత చెప్పినా వినేవాళ్ళు కాదు నాకేమో నేనేమో ఒక్కళ్ళదని సిటీ నుంచి వాళ్ళందర ఏమో చుట్టుపక్కల విలేజెస్ నుంచి వాళ్ళ ఎంత ఇ తరమ్మన్న ఇప్పటికి కూడా అంతే పోయి బేకరీలో కూర్చుంద అమ్ంట అంటే నలుగురు చూస్తేయమనుకుంటారు ఇక వీళ్ళు మారర అని చెప్పేసి నేనే వాళ్ళని దూరం పెట్టడం స్టార్ట్ చేసినాం కొన్ని రోజులకి ఎందుకంటే ఫ్రెండ్స్ చాలా మంచిళ్లు కాగానీ బట్ ఇప్పుడు ఏ ఈవెంట్ రాకపోదు ఏ ఫంక్షన్ కి వెలిసినా ఆల్మోస్ట్ ఒక ఇద్దరు ముగ్రుమ్మల మ్యారేజ్ అయినా ఎవ్వర వెళ్ళలేదంటే మా బ్యాడ్ షీట్ లాంటిదో ఇక అర్ధం చేసుకోవాలి అది నాకు నచ్చలేదండి ఎందుకంటే ఫ్రెండ్సే కదా కొంచెం నమ్మకంతో ఉండాలి కదా అని చెప్పేసి మళ్ళీ నేను కాల్ చేసి లిఫ్ట్ టీయారు వాళ్ళు చేస్తే నే వెంటనే లిఫ్ట్ చేసి మాట్లాడతాం బట్ వాళ్ళు ఏంటంటే పది సార్లు వేసినా గానీ వాళ్ళకి నచ్చితే లిఫ్ట్ చేస్తారు లేకపోతే లేదు ఇక అలాంటి ఫ్రెండ్షిప్ నాకే ఎందుకు లే అని చెప్పేసి నేను కూడా సైలెంట్ అయిపోయిన
డెఫినెట్ గా అండి అయితే అది సెల్ఫిష్నెస్ అన్నట్టు అనిపిస్తుంది. అయితే ఇప్పుడున్న జనరేషన్ లో మ్యారేజ్ అనేసరికి ఒకవేళ మ్యా గ్యాంగ్ లోనే ఎవరిదైనా మ్యేజ్ అయితే మేము ఎలా పోతాం తెలుసా అండి? ఒకపు మేము అందరం ఇంకా ఈవెనింగ్ ఇ టూ డేస్ తీ ఫోర్ డేస్ నుంచి ప్లాన్ చేసుకుంటాం ఇంక త్రీ ఫోర్ డేస్ ప్లానింగ్ ఏ డ్రెస్ వేసుకుందాము ఎలా శారీ కట్టుకుందామా, డ్రెస్ వేసుకుందామా లేకపోతే ఎలా వెళ్దాము ఎక్కడి నుంచి ఎవరు వస్తారు ఎవరు నన్ను పికప్ చేసు కుంటారు ఎవ్వగేక ఇక్కడ నుంచి రండి మీరు ఇక్కడ నిలబడండి అని ఇలా ఇ ఈ డిస్కషన్స్ండ మావి ఫస్ట్ మీర మాద రి మ ఇంటికి రండి మె అహ లేదు మా ఇంటికి రండి అదే లేదు లేదు అందరం కలిసి మనం ఒక్కటే సారి పోదాము అని ఏ అయిపోయింది అంత అంటే మాది రీసెంట్ గా ఏమి అంటే మా కాలేజీ లో ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ అయిండి లవ్ మ్యారేజ్ అయితే క్లాస్మేట్స్ ఇద్దరు అబ్బాయి అమ్మాయి క్లాస్మెంట్స్ అయేసరికి ఇంకా వాలది లవ్ మ్యారేజ్ అ టింగా మనది ఎలా ఉంటది ఇంగా మన క్లాసుమేట్స్ది అక్కడ అబ్బాయి తెలుసు అమ్మాయి తెలు సు హహహ అ ఆ అమ్మాయి మా సైడ్ అబ్బాయి మా సైడ్ ఏ సడే అన్నట్టు ఇంకమ్ మ ఏమి ఇంకా చూడు ఏమన్నా దూముతామా ఫంక్షన్ హల్ మొత్తము అందరం ఇంకా కాలేజ్ కాలేజీ వాళ్ళు అక్కడనే ఉన్నారు. లెక్చరర్స్ అక్కడనే ఉన్నారు, అందరు అక్కడనే ఉన్నాం.
మీ మాటలలోనే అని మీరు ఎంత ఎంజాయ్ చేసురు హ్హ్
ఇంకా ఈ అ అందరం మా అక్కడనే ఉండము ఇంకేమన్నానా అబ్బాబ్బాబ్బ
మేమైతే మా ఫ్రెండ్స్ ఎవ్వరం నాది నా మ్యారేజ్ లాస్ట్ గాని ఇంకా నాది కాలే బట్ ఎవ్వరి ఫ్రెండ్స్ మ్యారేజ్ కి ఎవ్వరు అటెండ్ నివ్ గానే ఇగ నాకే విసుగు వచ్చింది కనీసం నేను వస్తా అంటే కూడా ఎవళ రావడానికి రడిగలేరు ఇగ అందుకే నాకు నచ్చలేదు సరే అని కొన్ని రోజుల తర్వాత దూరం పెట్టేసిన ఏదో గ్రూప్ లో మెసేజ్ పెడితే మెసేజ్ రిప్లై ఇస్తా అంతే బట్ చాలా అంటే చాలా అన్ ఇగ అంటే నా నాకు వాళ్ళ వా ఫ్రెండ్షిప్ వల్ల ఒక్కసారి డిప్రెషన్ క వెళ్ళలేదాన్ని ఒక మంచి ఫ్రెండ్స్ అంటే మనతో ఎంజాయ్ చేసే వాళ్ళు లేరు అన్నట్టు
అంటే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్ స్తున్నారు అంటే మీరు ఎ ఎస్ ఎడ్యూ అంటే ఇప్పుడు రీడి ఇప్పుడు మీరు స్టడింగ లేకపోతే
స్టడీంగ్ అయిపోయిందండి మ్యారేజ్ ఇప్పుడు మ్యాచెస్ చూస్తారు కాబట్టి వాళ్ళ ఆల్మోస్ట్ అందరు అపో యింది నాది కొంచెం లేదండి ఇంకా ఆమె అయితే ఖాళీ అని అందరు ఖాళీనే ఒక ఆమె మాత్రం జాబ్ చేస్తాది. లేదండి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రై చేసిన బట్ ఇవ ఇవిలాంటి ట్రాన్స్క్రిప్షన్స్ చేసుకుంటున్నా ఆప్షన్ ఏం లేక
ఆహా
ఇగ అంతే ఏ మా అ నే అంటే మేము కాలేజ్ డేస్ లో మాత్రం ఒక పార్టిసిపేట్ కూడా ఒక డ్యా న్స్ క్లాసులలో కూడా పార్టిసిపేట్ ఎయకపోయే వాళ్ళు ఎందులో పార్టిసిపేట్ ఎయ్య పోయేటోలు ఆల్మోస్ట్ ఇగ వాళ్ళదంతా ఒక ఒక లోకం అన్నట్ ఓకే అందరు చాలా డీసెంట్ అండ్ డిగ్నిటీ అమ్మాయిలు గాని బట్ కొంచెం ఉండాలిగా అంటే నేను ఎందుకంటే సిటీ కల్చర్ నుంచి వెళ్ళిన అమ్మాయిని కాబట్టి నాకు విసుగ వచ్చేది కొంచెం అంటే నేను ఒక టెన్త్ వరకు నేను ఒక పెద్ద గ్యాంగ్ తోనే ఉండేదాన్ని ఇక వచ్చి వీళ్ళమో మొదల పడేసరికి నాకు ఆల్మోస్ట్ డిప్రెషన్లో పోయినట్టు అయ్యేది
అవునండి మీరు అన్నట్టే అలా అందరు సపోర్టివ్గా ఉం టేనే ఆ మంచిగా ఉంటది లేకపోతే ఇంకా అంతే సంగతులు ఇప్పుడు ఈవెన్ ఏమంటారు మా పాప వాళ్ళ ఫిఫ్త్ సిక్స్త్ వాళ్ళే ఒక పెద్ద గ్యాంగ్ మెయింటైన్ చేసుకుంట టూ అబ్బా వాళ్ళదైతే ఇంకా చెప్పొదు ఇంకా వాళ్ళ గ్యాంగ్ ఉంటది ఇగ ఇట్లా ఏమంటారు ఏదో ఆ యాన్యువల్ డే ఆన్యువల్ డేకే వామ్మా వీళ్ళు బ్యాచ్ బ్యాచుల బ్యాచ్లు ఇలా అలా అలా ప్రిపేర్ కావాలి ఇలా ప్రిపేర్ కావాలి అని అంట మా ఇంట్లో ఎలా ఉంటదింటే మేము ఆ స్టేజ్ నుం అక్కడ నుంచి వచ్చినాం కాబట్టి ఇంకా పిల్లలను ఎలా పెట్టుకోవాలో అలా పెట్టుకుంటాము ఫ్రీగా పెట్ అవన్జూ
కాలేజ్ డేస్ అనేది అత్యంత ముఖ్యమైన భాగం కదండి మన లైఫ్లా అంటే అంటే స్టడీ అని స్పోర్ట్స్ అని ఏమనా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటే అవన్ మనం అటెండ్ చేస్తే కద అండి కాలేజ్ డేస్ ఫుల్ ఫిల్ అయేది ఓన్లీ చదువు తోనే ఏం రాదు ఇప్పుడే మనం చదువుకున్నాం దీంతోనే ఏం కలెక్టర్ ఉద్యోగం రాదు కదా మనకి
ఎస్ ఎంజాయ్మెంట్ కూడా ఉండే ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాల అయితే మీరంటే నాకు గుర్తు కోచ్చింది మాకు డిగ్రీలో నాది ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది ఎంబిఏ లో కో ఎడ్యుకేషన్ కోఎడ్యుకేషన్ అప్పుడుంది అప్పుడు తెలిసింది మాకు ఆ విషయం ఆ అంటే ఒక గ్యాంగ్ పెద్ద గ్యాంగ్ అంటే ఇప్పుడు ఒకవేళ మేము బస్సు లో వెళ్ళే వాళ్ళం బస్ లో వెళ్ళ వెళ్ళేటప్పుడు ఆ ఇంక ఎలా ఉంటుందంటే అదే ఇంకా మామూలుగా ఒక గ్యాంగ్ పెట్టారు అంటే మమ్మల్ని అంటే జూనియర్స్ అన్నో సీనియర్స్ అనేది ఉంటారు చుడు హ్యాపీడేస్ లాగా సేమ్ ఎగ్జాక్ట్లీ హ్యాపీడెస్ లాగానే ఉంటుండే ఇంకా తర్వాత ఏమన్నా ఒకవేళ సి జీనే మేం జూనియర్స్ ఉన్నప్పుడు కొంచెం సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది జరుగు తుంది అదే మేము సీనిర్స్ వెళ్ళ అదే మేము సీనియర్స్ కే ఇక్కడ తర్వాత జూనియర్స్ ఎలా ఉంటది ఇంకా అలా ఇలాని ఏది ఇంకా ఇంకా మేం ఒకవే మేము ఒకవేళ టిఫిన్ బాక్స్ తెచుకుంటే ఆల్రెడీ మా ఎప్పుడు తీస్తారేమో బ్యాగ్ లో మొత్తం టిఫిన్ బాక్ లేకుంటే ఇగ బాయ్స్ అన్ని టిఫిన్ బాక్స్లు తినడము ఏమన్నారు కాదు కాదు కానీ పాపం వాళ్ళు కూడా మమ్మల్ని ఏం చేసినురు తెలుసా తినిపిస్తుండే మాకు వాళ్ళ పైసలతోని అంటే మాకు టిఫిన్ బాక్స్ అంటే మేము ఎవ్రీ డే మేము బయటనే తింటాము మీ టిఫన్ బాక్స్ మేము తింటాము మీరు వచ్చి క్యాంటీన్ లో తినండి
వావ్ అంటే అండర్స్టాండింగ్ ఉంది మీ మధ్య మీ టిఫిన్ బాక్స్ లేకపోయినా బాధపడాల్సిన అవస్
బయ్ బ అ మే అలా ఏం లేకుంటుండే ఎందుకంటే వాళ్ళకు ఒకరి టిఫిన్ బాక్స్ వాళ్ళకు పట్టుకొచ్చి మేము పట్టుకవచ్చి తినేవాళ్ళము అలా ఇలా అయిపోయిది
డిగ్రీ కాలేజ్ ఇట్లనే ఉండేదండి మా ఇంటర్ అట్లాగాని డిగ్రీ డిగ్రీ వాళ్ళవి వేరేండే డిగ్రీ మొత్తం వన్ ఫార్టీ మెంబర్స్ నైంటీంబర్స్బ్బయిలయితే సెవెంటీ మెంబె ర్స్ అమ్మాయిలు అట్లు ఉండేటోళ్ళు ఇక చాలా అంటే చాలా నేను ఆ అలవాటు ఉంది ఇంటర్లో అట్ల అలవాటు అయిపోయి నేన్ సైలెంట్ ఉండేదాన్ని మా చుట్టూన్న ఫ్రెండ్స్ బేంచలు పట్టుకుంటా నవ్వెటోళ్లు ఇగ జోక్స్ వేసుంటా ఇక డిగ్రీలా మాత్రం వాళ ఫులు చిల్ ఉండెటోళ్ళు నేను సైలెంట్ ఎందుకంటే నేను అలాంటి గ్యాంగ్ నుంచి వచ్చేసరి కి నా వాయిస్ పడిపోయింది ఇగ కదం నేను సైలెంట్ అయిపోయేదాన్ని వాళ్లు నా చుట్టూన్న ఫ్రెండ్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసిళ్లు ఆల్మోస్ట్ టెన్త్ అండి ఇక తర్వాత ఎప్పుడు నేను ఎంజాయ్ చేయలేదని చెప్పాలి ఇగ
అయ్యో అంటే ఇక మళ్ళీ ఫర్దర్ స్టడీస్ ఏమైనా ప్లానింగ?
లేదండి అయిపొయింది నాది ఎమ్మెస్సీ ఐపోయిన్ ఎమ్ఎస్సి అయిపోయింది నాది డిస్టెన్స్ లో ఎంఎస్స వేసుకున్నా. నాది ఇక్కడ మా వేరే వేరే ఊర్లో డిగ్రీ చేసేసా బిఎస్సి తర్వాత ఎంఎస్సి ఇగ ఆఫ్టర్ నేను కొన్ని జాబ్ కొన్ని రోజులు జాబ్ చేసా గాని బట్ ఇక ఇప్పుడు మ్యాచెస్ వచ్చా అని చెప్పేసి సైలెంట్ అయిపోయిన
ఆహ
ఓకే అండి ధన్యవాదాలు
ఓకే ఓకే
థ్యాంక్ యూ
సరేనండి ఓకేనా
ఓకేనండి ధన్యవాదాలు